అ
ఆ ఏం చేస్తారు కదా
ఏం లేదురా నార్మల్గానే ఇప్పుడే పడును పడుకోబెట్టి
హ
పాడుకుందామని చూసేసరికి నువ్వు ఫోన్ చేస్తున్నా
ఆహ జాబ్స్ నోటిఫికేషన్ బద ఎడు విచిడ
ఆ చూసినారామెంటో జీడీఎస్ క అప్లై చేసినా కానీ ఫస్ట్ లిస్ట్ రాలేదు ఇంకా ఇంకా రెండు లిస్టులు ఉన్నాయి కదా చూద్దామని వెయిట్ చేస్తున్నాం
అదిగా అది ఇప్పుడు జాబ్స్ పడ్డాయంట మళ్ళ
ఇప్పుడు మళ్ళ ఏంబడ్డాయి
కానిస్టేబుల్ ఇట్లా వాడ్డట
అవునా
కానిస్టేబులా కానిస్టేబుల్ పడతాయింట గాని నావీ ఇట్లా పడ్డాయంట
ఆమె క్వాలిఫికేషన్ ఏంటిది
ఏమింటో టెన్ తోటి వెళ్తుంటది గ అంతే
ఉహ అదక ఇదే మగనే కాన్స్టేబుల్ బడుతా పక్క రాయాలి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా రాసి ఉన్నాం కదా
ఆ కానిస్టేబుల్ వన్ సెవెంటీన్త్ ప్లేస్ ఉన్నాయి కాకపోతే ఇంకేయ్యలేదు జస్ట్ ఎప్పుడు వచ్చే తెలియదు నోటిఫికేషన్ అని వచ్చింది పేపర్ల
ఆహా మయి నువ్వు డిగ్రీ కదా మంచిగా నీకు ఎస్సఐ కూడా అప్లై చేసుకోవచ్చు నువ్వు కానిస్టబుల్ది రాచ్చు ఎస్ఐది రాజచ్చు
అదని ఇంతసేపు దూశిన నూస్తతే సెవెంటీన్ ప్లస్ ఉన్నాయి ఎప్పుడు వచ్చే తెలియదు అని ఉంది అయితే ఈ నావి దానికి అప్లై చేద్దాం అనుకున్నా ని దానికి ఫీజ్ కావాలి ఏమౌట్ ఎంతో తెలియదు
ఏంట
అ ఆల్రెడీ ఒకదానికి అప్లై చేసినా అన్ రాయాలి కదా
ఆహా అవును కానీ ఏం వుందిరా ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు రాషిన మళ్ళీ ఈవెంట్స్ ఈవెంట్స్ లో పోతే మళ్ళీ ఇంటికి రావడం దేంట్ల అయినా పోతే మళ్ళీ సప్పడచేయక ఇంటికి వచ్చుడే ఉంటది
మా ఆ మరి దేంట్లయినా ఉం ఏదైన ఫ్రీగా రాదు గదా
ఎగ్జామ్ ఒక్కటి పాస్ అయితే సరిపోదు కదా ఈవెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి
అవును
వెయిట్ హైట్ చెక్ చేస్తారు దాంట్ల ఉంటది చెస్ట్ చెక్ చేస్తారు దాం తది ఇంకా ఈవెంట్స్ హై జంప్ లాంగ్ జంప్లు అవి ఉంటాయి
అవును
అవన్నీ అయిపోయినాంక మళ్ళీ ఇంకొకటి ఉంటది అది కూడా పాస్ అయితే అప్పుడు జాబు
మా ఫ్రెండ్ కి మా ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు అయితే ఒకరికేమో ఒకరికేమో కాల్ ఫ్రాక్చర్ అయింది ఈవెంట్స్ అప్పుడు ఒక్కడు ఒకతను ఈవెంట్స్ లా పోయిండు అంట
ఆహా
ఆ పోయినంక మా ఫ్రెండ్ ఈవెంట్స్ లో వచ్చింది ఎగ్జామ్ లో క్వాలిఫై అయింది అన్ని అయిపోయానంక త్రీ ఈస్ట్ టూవో ఏదో ఉంటదంట అందులో తీసేషిరు
అదే మరి నేను ఏమంటుంటా అన్ని ఈవెంట్స్ అయిపోయినంక లాస్ట్ దాంట్లనే చాలా మందివి పోతాయి
ఇప్పుడు రిజర్వేషన్ కోట కింద పో పోతదంట అట్లా మా ఫ్రెండ్ మొన్న నాకు చెప్పింది ఆమెదూను ఇంకొక అక్కది అట్లనే పోయినయి అంట ఇద్దరి
ఆహా వామ్మో
లేకపోతే మొన్న వచ్చినోళ్ళ దాంట్లే ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యేటోళ్ళు మా ఊరోళ్ళు పోలీ పోలీస్ జాబ్లు వచ్చినోలు
ఉమ్ హూ
మ్
ఆ దేనికైన అదృష్టం ఉండాల
లక్క్ అనేది ఉండాలే
ఉమ్ ఉ ఎవడో ఏమో సుత్త మరి
ఆవగింజంతైన అదృష్టం ఉండాలి తాలాట
ఆ జిడిఎస్ సెకండ్ థర్డ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ రాకున్నా థర్డ్ లిస్టులోనైనా వత్తదని బలంగా అనుకుంటాన్న కాని మాల్ ఓహ ఏమైంది ఇక చూడాలి
మీ చెల్లి మీ చెల్లి మీ చెల్లెకి ఏమైంది మరి
మా చెల్లకి రాలేదు రా
ఇగ అయినా ఇగ ఆమె అటు అటు సైడ్ వెళ్ళిపోతుది
ఒకేలా ఆహా ఇటు వస్తేది గవర్నమెంట్ జాబ్ కదా ఫ్యూచర్ లో మంచిగా ఉంటది ఇంకా హై పొజిషన్ కి పోతా ఉంటారు ఫ్యూచర్లా అనుకున్నాం ఎంతైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ ప్రైవేటే కదా
కానీ జేస్తాన్ రేప్ ఉండదని అన్నాడు ఆ అంకులు పెద్ద తీసుకోసిన అవసరం లేదు దీనికని ఇంకా పైది రాసుకోవచ్చు అని అన్నాడు ఇది కాకుండా గ్రూప్స్ అయినా రాస్ బొచ్ డిసప్పయింట్ ఆవద్దు
మీకు డిగ్రీ ఉంది మాకు డిగ్రీ లేదు మా చెల్లెకి బీటెక్ ఉంది నాకు డిప్లొమా ఉంది డిగ్రీ
అవును మీ చెల్లి బ్యాచ్లర్ ఆర్ బీ బీటెక్ అవైలబుల్ ఎల్జిబుల్
గ్రూప్స్ రాయరాదు
ఆమె గ్రూప్స్ రాసుకోవచ్చు ఒకేలా నేను ఒక జాబ్ చేసుకుంటనే గ్రూప్స్ రాసుకోవచ్చు మా అత్తమ్మ కొడుకు రాసిండు కదా
ఆహ
బిటెక్ డిగ్రీ రెండు సేమ్ మే డిగ్రీ పట్ట పోందినట్టేనే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేటెడ్ ఆమె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎవరైనా ఓటీఆర్ చేసుకుంటే గ్రూప్స్ రాసుకోవచ్చు
ఆ ఈమె జాబ్ టెన్షన్ల గ్రూప్స్ కి చదివి గ్రూప్ రాసి రాసి ముూసైలైనోళ్లు బుడున్నారు
అందుకే ఆమె ఏం చేస్తదంటే ఆమె ఆమె ప్రాసెస్ సైడ్ పోతాది ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఓటిఆర్ చేపించుకుంటది అపైల్ చేసి ఉంటది ఎట్లా ఈ ఇది ఎక్స్పీరియన్స్ అయితది కాబట్టి జాబ్ చేస్ అంటే అల్లున్న క్వశ్చన్స్ కూడా వచ్చ ఛాన్స్ ఉంటది ట్రైనింగ్ కు పోయినప్పుడు
ఏడర ఆ ఇప్పుడు జాబ్ టెన్షన్ జాబ్ టెన్షన్ ఉంటందా దీనికి దానికి అస్సలు సట్ కాదు
ఇప్పుడే వాడ వాడి గ్రూప్స్ గానీ అరేమానే లో ఫుల్ టైం పడుద్ది
నాకు కూడా తెలుసు కరెక్టే నేను అట్లా అంటలేను ఏమంటరు ఇప్పుడు పడతాయి ఆమె మళ్ళీ మొత్తం చదివి చేసి రాసేసరికి ఉన్న జబ్బు పొద్ది
ఆ ఇగా అందరు సు ఇగా అంద అందరు చదివి రాస్తారా ఎవరు చదివి రాయారు కానీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నోలు ఎప్పటి నుంచో రాస్నోలు బాగా చదివి రా ఆమె దే బెస్ట్ అది పే
పాస్ కావట్లేరు ఇప్పటికిప్పుడు చదివి ఇప్పటికిప్పుడు ఇట్లా పేజిలుదిప్పేసిన ఓళ్ళు పాస్ అయితారా
ఇక అట్లా అనుకుంటే కష్ట రాసులేయి జాబ్స్ లేెవాయ
రోజు సదివి సదివి సదివి సదివి ముసలోలూ లైతారూ మరి
ఇవాళ్ళకి అది అదృష్టం లేదు చెప్తాను అంత చదివినా ఆవగించంత అదృష్టం అయినా ఉండాల వాళ్ళకి
హమ్ అందరికి రావు ఎవరికో ఒకరికి వస్తాయి
అంతే కాకపోతే ఏంటంటే మనం హోపు వదిలి పెట్టుకోకుండా మానా ప్రయత్నం మనం చేసుకోవాలంతే
ఆ గంతే
ఎందుకామే సాదు కునందుకు హమ్ కనీసం ప్రైవేట్ రాకపోతే ఇదన్న వుతదేమో అన్న ఒక హోప్
ఓహో ఇప్పుడు ఎట్లుందంటే గవర్నమెంట్ రాకున్నా ప్రైవేట్ లయినా చేసుకుందాంలే అన్నట్టు ఉంది
మరి అసలు ప్రైవేట్ లా కూడా దొరకట్లేదు చదువుకున్నోళ్లు ఎక్కువై
ఇప్పుడు ఏంద్రా ఏఐ వచ్చింది ఏఐ ఇది నేర్చుకొని ఇప్పుడు ఫుల్ ఏఐ జాబ్స్ పడతాయి ఇగ ఏఐ నేర్చుకొని ఉంటేజాలు ఇప్పుడు ట్రైనింగ్ గూడా ఇస్తునడంట ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకి ఏఐ ట్రైనింగ్ ఇస్తునారంట దానికి అప్ ప్లికేషన్ చేసుకోవాలంట
ఎహ్ ఎహ్ ఏఐ వచ్చింది కాబట్టి ఒక్కరు చేసే పని అది ముగ్గురు చే ముగ్గురు చేసే పని ఇద్దరు చేసే పని అది ఒక్కటే చేస్తదట గని అట్లని ఎన్ని ఏఐ లు దేలేరు కదా అందుకే మనుషులకే నేర్పితారు
అదే మరి అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అట్లా మనం నేర్చుకున్న ఆ అట్ల గూడా జాబ్స్ ఒస్తాయి గదా
అది కూడా కొంచెం పర్లేదు బాగానే ఆలోచిం స స
మన హైదరాబాద్ లో ఉంది మంచిగా పోయి అప్లై ఏసుకొని చేసుకోవచ్చు గూడా చేయాలనుకుంటే
ఆక్కడునోలకయితేనే ఇస్తా
ఊమ్ మన అంటే మే నిను మీ ఒలు వంపరు నన్ను మా ఒళ్లు వంపరు ఇప్పుడుక్కర బయస మత్తం అంటే అవుతుందా నీకంటే పెళ్లి కాలేదు నువ్వు బతిలాడుకొని చేసుకుంటవు నాకు అట్లా కాదుగా నేను బోవాలంటే ట మా ఆయన రావాలి నేను మా అయన ఇద్దరం కలిసి మా కొడుకుని తీసు కొను బోవాల్సి ఒస్తది
ఆ
మళ్ళీ ఆయన ఆడిగిపోయి మళ్ళీ వేరే జాబు ఎతుక్కోవాలి ఎందుకు
ఊమ్ అంతేలే పిలిగడు పేదగయినాక ఇంనేగా ఇగ అట్లనే అను కోవాలిగా
ఈ ఇగ కొంచెం ఆయన పెద్దగయ్యే వరకు మన ఇక్కడ సిటీకి గాకుండా పెద్ద సిటీకి ఓయ్యే చూస్తామని జూస్తున్నాం
అంతే లేదో ఒకటి చూసు కోాల అగంటే ఇద్దరి ఎత్తన అయితది ఇంతంతయినా
అవును
ఎంత పెద్దరు ఎంత రిచ్ అైనా కానీ సర ఒక్క జాబ్ చేసుకుంటేనే
మరి ఈ జనరేషన్ లో ఇక్కడ చేతి కాదరా పిల్లర్స్ అదుల కి వాట్కి వీట్కి తగ ర్చ లేగతేయా
ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఇద్దరు చేసుకోవాలి ఇద్దరు అడ్జస్ట్ అయితేనే అయి అది ఇవ ఇంత మంది అన్నా కానీ ఉన్నా కొడు మంది అంటారు ఎందుకు చేయాల అవసరం అంటారు కానీ ఎవరి ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళ తెలుతాయి కాబట్టి ఎవరి వాటి చ పొక్కడా మనదద మనం చూసుకోవాలి
ఇప్పుడు మా వాళ్ళ అందరు ఇద్దరు ఇద్దరు చేసుకోవట్లేరా
ఉ అట్లా చేేసుకుంట పిగా సాగులా మట్టటి పెట్టనీకి అయితది లేకపోతే కాదు మరి. ఒక్కళ్ళు చేశీ పెట్టాలంటే. ఆ ఇంట్లో సామాన్లకి ఇగా ఇంట్లో సామాన్లు గావాలె పిల్లలకి చదువులకి పెట్టాలె ఇగా అన్నీ అంతా ఆగంమాగం ఉంటది.
అసల్కే మళ్ళొచ్చే జనరేషన్ లో చదువులకే ఎక్కువ ఫీజులు అయ్యేటట్టు ఉన్నయ్.
ఆ
వాళ్ళేం చదవ పియాల ఏం చదువుతరంటే అది చద్ పియాలే చెయ్యాలే
అన్నీ ఫీజు కట్టినా పోరగాళ్ళకు చదువు గూడా వత్తలేదు మళ్ళా.
ఆ ఇప్పుడు పోరగాళ్లు ఎట్లున్నరు.
అమ్మో దారుణంగ తయారయ్ర్రు. ఆ దారుణంగ తయారయ్ర్రు.
అ అదే మళ్ళి వీళ్ళకి అంతంత ఫీజులూ. అంతంత కష్టపడి చదు ఇచ్చుకుంటా వాళ్ళ వాళ్ళ ఒక మాటినాలి అందరు.
ఆ మళ్ళా వాళ్ళకి చదువు సక్కగా రాట్లే తీరా పెద్ద మైన్ ఎగ్జామ్కి వచ్చేసరికి. వాళ్ళే తలకాయలు పట్టుకుంట్ టారు ఇగ ఆలక్ అట్ల చదివినోడు ఇట్ల చదివినోడు ఒక్కటే అయితాండు. గ గవర్నమెంట్ల చదివినా ప్రైవేట్ల చదివినా.
హా అవును సర్లే మరి మళ్ళి చేత్తలే.
ఆ చాలులే‌ మరి
ఊ